నమస్కారారం
ఆ చెప్పండి
బాగున్నార
అవును బాగున్నా మీకు ఏదైనా మూవీస్ అంటే ఇష్టమా
నాకు అవును
నాకైతే మస్తు హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం మీరు కాంచనా మూవీ చూసిందా
ఆ జోశని కదా
ఎట్లా ఉండే
మస్ ఉండే
బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుందా
రాదుకు రా అసలేదు ఎందుకు మీకు వస్తుందా
ఏ కాదు నాకు ఇక్కడ రియల్ సౌండ్ వస్తుంది అయితే అందుకే
అ సర
ఆ మరి మీరు కాంచనా చూసిండ ఎట్లా ఉండేయి మంచిగా ఉంటుది మూవీ
మంచిగా ఉండదిమ్మా బాగా హార ఇంకా గంగా గంగా కూడా మంచిగా ఉంటది
అవునువు గంగా అది బాక్స్ లో పెడతాడు చూడండి అది మస్తు ఉంటది అది రడ్వాడకి వాక్స్ పెట్టినప్పుడు
ఆ
మొత్తం వెళ్ళిపోయి ఎక్కటేసారి డెడ్ బాడీట్ల లేస్తుది వస్తుంటది ఇంకా అరుంధతి మూవీ చూసిండ మరు
చూసిన ఇే కోపం వస్తుది చూస్తే ఒక్క మూ త్తక ఆలుంటాం హట్ టు కంట్రోల్ మై సెల్ఫ్
ఆ
చేస్తాంది ఇప్పుడు నేను ఎవరితను మాట్లాడతా నా దగ్గర వస్తాంది అప్పటి నుంచి ఎక్కడ నుంచి వటి నుంచి వ నుంచి వచ్చేసింది ఇప్పుడు నా వెనుక వస్తాంది నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పు ఆమెకి
ఎవరది
తెలుసు కదా
అవునా కొన్ని రో కుంటయి అరుంధతి మూవీ మస్తుంటది అది పసుపతి ఎట్లా లాస్ట్ కి చస్తాడు మస్తు చంపిస్తది ఆమె కదా
ఓ
ఆ ఇంకా చెప్పండి ఏమైనా
తిన్నారా
ఆ తిన్నామండి మీరు ఈషా మూవీ చూసిండ్లా
ఇషా
ఆ న్యూ రిలీజ్ అయింది టూ మంత్స్ అయితంది కావచ్చు కానీ మస్తుండే అది మూవీ తెలుసా ఆ హార్రర్ మూవి కానీ అదే ఏమైతది ఫోర్ మెంబర్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే అది ఫేక్ బాబా వాళ్ళు ఉంటారు కదా దయ్యం పడతాం మేము అది ఇది చెప్తారు కదా అయితే వాళ్ళకి పట్టుకుంటారు అతను ఒక వాళ్ళకి ఏం తెలుస్తది సైంటిస్ట్ ఉన్నాడు ఒకడు
అ
వాళ్ళ వైఫ్ కూడా ఎట్లాన చనిపోయింది ఆయన కూడా ఇప్పుడు బాబాయిండు సైంటిస్ట్ బాబా అండు అని చెప్పారు అయితే ఆ సైంటిస్ట్ కోసం వాళ్ళు వెళ్తారు ఆ తాడులో వెళ్తారు వెళ్ళినప్పుడు ఏమైతది వాళ్ళు కపుల్స్ ఉంటారు ఇద్దరు పెళ్లి అయిన పెళ్లి అయినది ఒకటి కప్పుల్ ఉంటది పెళ్లికి కానిది ఒక కప్పుల్ ఉంటది అయితే ఏమో గొడవ పెడతాడు ఏమో నవ్వుకుంటూ ఇట్లా ఇట్లా చేస్తాడు అది డ్రైవర్ కూడా ఇట్లా చూస్తాడు చూసినప్పుడే యాక్సిడెంట్ అయితది
అయ్యో
యాక్సిడెంట్ అయితది అది అది యాక్సిడెంట్ ఎవరి తోటి అయితది అంటే ఒక బైక్ ఉంటది అది ఆ బైక్ లో ఒక్కటే కొడుకు ఉంటాడు ఆమె ఎట్లానే ఉంటాది మంచిగా ఉంటది ఆమె కూడా అయితే ఏమైతది ఆ అమ్మ స్పాట్ డెడ్ అయిపోతది ఆమె ఇట్లా చనిపోతది ఆమె స్పాట్ గా చనిపో చిన్న కొడుకు చిన్నగానే ఉంటాడు త్రీ ఫోర్ ఇయర్స్ ఏమో ఉంటాడు మస్తు రెడీ నా హీరో అని స్పెట్స్ కూడా పెడతాడు ఆ డాడీకి స్పెడ్స్ పెట్టది ఆ కొడుకుకి స్పెడ్స్ పెట్టి వాళ్ళు మంచిగా పువ్వులు పెట్టుకొని మస్తు బైక్ మీద పోతారు పోయినప్పుడు అది చనిపోతది ఇగ ఆమె చనిపోయినప్పుడు ఏమై వాళ్ళు ఇగ పోతారు ఆ సైంటిస్ట్ దగ్గర పోతే ఒక ఆయన మీద దయ్యం వస్తది ఆయన వాళ్ళు ఆయన పోయి ఏం చేస్తాడు వీళ్ళ వెనక పోతాడు ఆ నలుగురు వెనక చంపడానికి
ఆ
అయితే వాళ్ళు ఏమంటారు సైంటిస్ట్ సైంటిస్ట్ మీరు అట్టిగానే బాబా కాదు ఏం కాదు మీ దాంట్లో ఏం లేదు అంటే ఆయన ఏం చెతాడు మీరు ఒక హవేలీలో ఉండాలి అని చెప్తాడు ఒక ఒక ఉంటది అక్కడ ఉండాలి ఎవ్వరు లేరు అప్పడు వరకు మీరే ఉండాలి అని చెప్ చెప్తా కూడా వాళ్ళు ఏం ఏహే కాదు అది కొత్త మూవి హీరో ఎవరు లాస్ట్ కి ఏమైతది తెలుసా ఈ మూవీ మొత్తం స్టోరీ ఎందుకు వీళ్ళు కూడా చనిపోయే ఉంటారు తెలుసా
అయ్యో
చనిపోయి ఉంటారు లాస్ట్ కి అది ట్విస్ట్ అర్థమయితది అది వాళ్ళకి దయ్యం ఎందుకు వెంట పడుతది అంటే వాళ్ళకి చంపడానికి మీరు చని పోయి ఉన్నారు మీరు ఇక్కడ ఎందుకున్నారుార అని దానికి వెంట పడుతుంది అది అట్లా
ఆఓ
మంచిగా ఉంటుంది
చాయ్ దెకడ నుంచి.
చనిపోయి ఉంటారు ఏ కాదు అది ఒక యాప్ ఉంటది దాంట్లో వెళ్లిి చూసా నేను
బా మీరు యాప్స్ కూడా యూజ్ చేస్తారా
అవును మంచిగా ఉంటాది
హ్మ హ్మ
అది ఆ ఇంకా చెప్పండి మీరు చూడాలి అదా ఏ మూవీస్ ఇట్లా
అంత తక్కువ చూస్తే ఎక్కువ చూడము
ఆహా
మా ఇంటి సైడ్ అంతా సిసిటివి కెమెరాస్ బట్ ఎవ్వరు మాట్లాడద్దు
ఆ మీకు ఏ సీజన్ అంటే ఇష్టం ఏ పక్క ఆమె ఏ పక్క అమె కౌన్ కౌన్సిలర్
అది ఆహా అటి నుంచి చూస్తంది
ఎట్ నుంచి
అక్కడి నుంచి చూసి మళ్ళీపోతాంది
లోపల పక్కన ఆ నిధిపెల్లి అయింది మళ్ళీ ఇది ఆల్రెడీ పెళ్ళి అయే ఉంది కదా నువ్వేవరి తోటి మాట్లాడతవ్
కొంచెం పిచ్చోలు మెంటాలిటీ ఉంటుంది వాళ్ళది
ఆ మీకు ఏ సీజన్ అంటే చాలా ఇష్టం
రైనీ సీజన్
ఏ ఫ్రూట్స్ ఏమన్నా. నా
ఇంకా వింటర్ గివ్ గాడ్. ప్రస్త ఉంది కదా లైట్ లైట్ ఆటో
నా కోసం వేస్తాడు
హ్మ
కావాలా బయటికి
రా ఒకసారి
ఏ వధూ
రావు నేను ఒక్కదాని ఉంటా నాకు ఎట్లనో అనిపిస్తంది పిస్తది ఎరన్నా వేరే వాళ్ళతో ఏమన్నా మాట వినాయక చవితికి కెళ్లి ఐతాంది నాకు.
నాకు వింటర్ సీజన్ ఆన్ టె చాలా ఇష్టం
ఆ
ఎందుకంటే వింటర్లో మస్తు నైట్ పెద్దగా ఉంటుంది చల్లగా ఉంటుంది కదా
హ
ఆ
నైట్ పెద్దగా ఉంటుంది పనుకోడానికి కదా
ఆ పన్నుకోడానికి
ఆ
ఆ వస్తున్న వస్తున్న
అ
ఏమైంది ఎవరులే కదా
మా హస్బెండ్ వచ్చేసిండు
అయ్యో ఫోర్ మనిట్స్ వస్తున్న
అ
మప్ప ఆగండి మాట్లాడిటంటనే చేయండి మీపట్
సరే స నాకు తెలుసు నేను మాట్లాడాకనే కట్ చేస్తాను
ఆ అదే మరి మీరు తొందర తొందరగా కర్చ చేస్తే మంచిగా ఉండాలి కదా అ నాకు ఆ వింటర్ సీజన్ అంటే నాకు చాలా ఇష్టం
ఎందుకంటే అక్కడ మంచి కరెక్క్షలు తీసుకోవచ్చు నను ఏ సీజన్ లనే మే అంత ఏనద్రమ్ మాది
అవును్ మంచిగా అనిపిస్తుంది అంటే అంతా ఉఊడకపోయేది ఏం కరెంట్ కూడాడ పోద్దు కరెంట్ అవసరమే ఉన్నది మాకు ఎందుకు కరెంట్ అవసరం చెప్ప చెప్పండి ఎప్పుడు అంటే అప్పుడు పడుకోవచ్చు
దోమల్ రావా
డోమో నం రాహు ఎప్పుడంటే అప్పుడు పండుకోవచ్చు మస్తు పండుకోవచ్చు ఆ కరెంట్ ఉంటది ఒకటి లేకపోతే కూడా ఏం కాదు మస్తు పని కావచ్చు అట్లా ఉంటది అదే సమ్మర్ లో అమ్మా కరెంట్ టండాాల
ట్రాక్టర్ గల పైసా క జత బుల్లే జరుూరిగా అనం మేరకు మలు దూసరే బోల్నే వే కసా బోల్ రే
బాగా ఉడకపోస్తుంటుంది
ఆ
ఇది వింటర్ లో ఇది వేడి సీజన్ లో కరెంటే పోతుంది ఎప్పుడు అంటే అప్పుడు కరెంట్ పోతుది దమ్ చేస్తుేది గాలి వస్తది మొత్తం ఇల్లు పోతుది మొత్తం పోతుది
అ
ఆ మీరు చెప్పారా ఏమి కూడా
చెప్పాలి మరి మీరే సీజన్స్ గురించి చెప్తుంటే నేను వింటున్నాను
మీరు కూడా చెప్పాలి అట్లా ఏ అంటే కాదు కదా
నేను అప్ప నుంచి మాట్లాడలే
మాట్లాడిన కానీ ఇంకా కొంచెం మాట్లాడితే మంచిగా ఉంటది
అ కుకింగ్ అంటే ఇష్టమా మీకు
ఎమ
మాకు కుకింగ్ అంటే ఇష్టమా
ఏ కాదు నా కుకింగ్ అంటే చిరాకు వస్తది
నాకు బాగా ఇష్టం కుకింగ్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉండాలి అన్ని సామాన్లు ఉండాలి
నాకు కుకింగ్ అంటే ఓన్లీ అది జంక్ ఫుడ్ అవి కొంచెం కొంచెం చేయడం మంచిది
అది ఒక్కటి అవ్ లైక్ పానీపూరి అండ్ న్యూడిల్స్
నూడల్స్ పింగ్ పుంగుస్
కుహకు
పుంగుస్ ఆ అవి సరే సరే అండి నేను కట్ చేస్తున్నా తర్వాత మాట్లాడా సరే పింగల్స్